పట్టు డొరీస్
హలో
హలో చెప్పండి వినిపిస్తుంది చెప్పండి
ఏం చేస్తున్నారండి కాలినే అవునా అండి తిన్నారా అండి
చిన్నంది
నేను కూడా తిన్నా
ఈ రోజు శేనగపప్పు టమాటలు
అవునాఅండి మీ ఫెవరెటా అండి అది
బాగా తింటారు మీరు
అవువు ఏ కర్రీ అంటే ఫేవరెట్ అండి
వెజ్ లో ఆలుగడ్డ, శేనగపప్పు ఇష్టమండి నాన్వెజ్ లో చ్ చికెనున్ను రొయ్యలు ఇష్టం
అ
మా మమ్మీకైతే బుడబుంగల్ తింటాది చాపల్ తింటది మటన్ తలకాయ కూర తింటది తర్వాత మా తలకాయ తింటది
ఆ మా చెల్లె అ మా చెల్లె గూడం వెజ్ క అంటే నాన్ వెజ్ కర్రీస్ అంటే ఇష్టమండి కానీ ఎట్లా తెలుసా అండి తి తినుడు తక్కువ ఒర్రుడు ఎక్కువ అండి మా చెల్లెది అయితే
ఉ
ఊ ఊ హు పొద్దున్నే ఎన్ని గంట్లకు లేస్తారండి మీరు
నేను ఐదు గంట్లకి లేసి మా మమ్మీకి పని చేత్తానండి
అవునా అండి మీరు
మా మమ్మీ మా మమ్మీ బయట వాకిలి ఊడుస్తది పైన నీళ్ళు పెడతా అండి
మా చెల్లె ఏం చేస్తది తెలుసా అండి మా మా చె మా చెల్లే డైరెక్ట్ లే డైరెక్ట్ పన్నెండు గంట్లకు లేత్తదండి
ఆ తరువాత
పన్నెండు గంట్లకు లేత్తది ఒర్రుతది అమ్మా కూరగాయలే అమ్మ అని ఒర్రుతది ఊ బ్రష్ కూడా చేయదండి డైరెక్ట్ తింటాది
హెల్ప్ చేయాలండి పేరెంట్స్ కి పాపం
అదే మా చెల్లె చేయదట్ల
అదే నండి మా మమ్మీ మిషన్ కుట్టు కుంటదని సాయంత్రం చాయ్ పెట్టిచ్చి ఇత్త బట్టల్ మడత పెడతా పొద్దున లేశినంక ఇల్లు ఊడూత్తా
మీకు గవరం ఇవ్వలే అండి మా చెల్లకి చాలా గవరం ఇచ్చాము
మరి అట్లాంటప్పుడు అనద్దు ఎందుకు చేత్తలేదని చెప్పేసి గవరంగానే చూసుకోవాలి
చేయాలండి మరీ అంత గవరంగా ఉండద్దు
మరి మీరు అంతా గవరంగా పెంచద్దు
ఏహే ఊకోడండి
కరెక్టే కదండి
ఏ మరి మా చెల్లె చెప్తే యినది ఏమి చేత్తదో ఏందో ఆ అవసరానికి అంటే ఇప్పుడు ఏదన్నా కావాల నీకు తీసుకొస్తా అంటే ఆ పని చేస్తది లేదంటే మళ్ళ చేయ్యదండి పంది కూసున్నట్టు కూసుంటదండీ
ఆ
ఊ పంది కూసున్నట్టు కూసుంటదండి అసలుకే ఏం చేయ్యదండి
పాపం మళ్ళచ్చిందా అంటున్నారు పందులతోని జంతువులతోని పోలుస్తారా
ఊ కానీ మా చెల్లె అంటదండి
పాపం
ఏ పాపం అని ఏం లేదండి గవరం ఇస్తానం మేము గూడం
మరి అట్లాంటప్పుడు అనద్దు పందులు గిందులు అని
అనాల అండి అట్లా రోడ్లు తిడిగితేనే మళ్ళా ఇట్లా పనిది ఇట్లా దులుపుకుంటు చూసిన అండి అట్లా దులుపుకొని పోతుది
అయ్యో పాక
లేదంటే అల్ల ఆ బుడిదల కూర్చునియితే
ఏమ్ మని బాబు మనల్సిందే లేండి
హ ఏం చెం ఇ మా చెల్లి అదృష్టవంతురాలు న మా లాంటి అన్నలు దొరకడి దిలేతో భయ
అదలే మా చెల్ల ఎట్లా తెలుసా అండి ఏదైనా బళ్లి చూసిందా అనుకో ఒక కిలోమీటర్ ఉరుకుతుదా అండి తొండ తొడా అని అంటది కాకపోతే అది బల్లి
మా మమ్మీ ఉంటదండి అమ్మ కేతే సింగరింగ్ అంటే పో ఎపడుతే చిన్న పిా కనీ అమా మ కు్స్ కతు రచిన పడుతుంది ఎట్లాంటే చిన్న చిన్న అ మాన్న పేరు ముగద్గు పేరు పెట్టి ఊడిస్తా ఉంటది కొత్తగా చేయరని చెప్పేసి ఒక పని ఒక విషయం చెప్పాలి మీకు మన్నిది ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మాకు నల్ల లేకుండే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది సమ్బర్ లో నల్ల వస్తుందని నీళ్ళు పట్టుకున్నామని నీళ్లు పడుతుండే అది లైక్ స్టెప్స్ లోపలికి దిగాలి అప్పుడే ఫుల్ కొతే ఉంది పుల్లు కోదిరు వస్తాయి అప్పటికి
ఆ ఇంకో
కోతులడి ఒకటసారు మా అమ్మ మీరికి కాబడ్డి మా అమ్మ కూడా న రోజులు పడిందండి గతం భయ నచ్చుకుని ఎప్పుడు కోతు చూసినా గతం భయపడుతుంది కోతులు వతున్నాయని
అవునా
సిందేలుగులో భయపడుతుంది బర్లీ సడ గురికొతి కూడా భయపడుతుది మళ్ళీ నాకు చెప్తుంది రి మంచి ఇప్పుడు అన్నీ స్కిన్ కేర్ మమ్మీ కూడా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తుంది మాయిశ్చరైజర్ బెట్టి స్కిడ్ మొత్తం మంచిగా తీసుకుంటుంది మోడల్ అయితుంద అంటుందండి
అంటే మోడల్ మోడల్ అయితారు మొత్త
మోడల్ బోల్తే అంటే గు
డ ఎటైనా డోల్కి వెళ్ళావండి మీరు
గోవోద మ అకుంట్రు మద వైద్య్ కారణ పోదా అంతకుంటు
మీ అన నిసుకోదా అ క్కనాని మ స బైస్తాల అండి
నాగేం నెలకి ముప్పై వేల జీతాం నేను గారంండి ఏదో కడుపుంది ఇట్లా అప్పుడప్పు సంపాంచుకుంటాం మళ్ళా దాన్ని ఉడగొట్టుకుంటాం అవునండి దానికి తోడు మా అమ్ము మా అయన కాల్ చేసి నా దగ్గర పైసలు కనపడ్డాయ్ అంటే ఫోన్ చేసి ఇరవై కొట్టు వంద కొట్టు రెండొందలు కొట్టు నేను అప్పు కట్టుకుంటా ఒక ఐదు వందలు కొట్టు అంటారండి
కొట్టారాండి మరి ఫైవ్
లేదండి కొట్లేదు కొట్టాలి పాపం చానా సార్లు అడిగింది ఇప్పడికే నాకు ఒక మా అన్న సొంత అన్న ఉంటాడండి కొడతావా కొట్టావా అంటే నేను కొట్టకపోతేనా ఫోన్ తీసుకునే కొట్కుంటాడు
అయ్యో ఆ అన్నకి తెల్వదా అండి వేరే అన్నకి తెలిదా అండి మీ నెంబర్లు పాస్వర్డ్లు
నా నెంబర్ నర్మల్ లాక్ చేస్తే నా ఫోన్ పిన్ తెలువదండి నా సొంత అన్న కంటే వాడు బద్మాష్ గాడు వానికి అన్నీ తెలుసు నేను ఇయ్య నేను జూలే ఒకసారి ఫోన్‌యి మళ్ళీ ఇత్త తిసుకుంటాడు కతం పైసలు కొట్టుకుంటాడు అడ పడే
అయ్యో
నేను అడిగితే కతం మళ్ళీ ఇత్త తర్వాత ఇత్త అంటడు వాని కాలేజ్ ఫెస్ట్ కోసం నా పైసా లన్ని ఖర్చు పెట్కున్నాడు ఎంజాయ్ చేసేది వాడు పైసలేమో నాయి
అ
మా అన్న ఎట్లాంటే అంటే సొమ్మొకరిది సోకొకరిది అంటారు చూడండి నేను హెయిర్ డ్రాయేర్ కొనుక్కుంటే వ డే వాడుతాడు నేను ఫేస్ వాష్ కొనుక్కుంటే వాడే వాడతాడు ఇప్పుడు సోప్ కొనుకుంటా ఆ సోప్ కూడా వాడే వాడతాడు
అన్నలు అంటేనే అదండి
కానికి పెట్టుకుంటే వాడు ఒళ్లంతా రుద్దుకుంటాడు అసంటి అన్న నాకు
అవునండి చేతులకి కాళ్ళకి రుద్దు కుంటారు ఇలా స్కిన్ పగలుకుంటుంటది కదా మంచి రుద్దు కొని కాలేజ్ కి అమ్మాయిలని జునికి పోతాడు అమ్మాయిలనే గ్యాంగ్ ఏసుకుని తిరుగు
అవునా మొత్తం మిలమిళ మెరుత్తాడు గవచ్చు ఎండకి
మ్మ్మ్ మ్మ్ వచ్చి టిన ఒకటియే బాగున్నాన అంటాడు అ
సోకులు బాగా సోకులున్నట్లు ఉన్నాయండి
మ్మ్ చానా సోకులు ఉన్నాయంండి చెప్పలేము సోకులు అవన్నీ ఈ మధ్యల ఏవైనా మూవీస్ చూశారా
ఏం చూలే అండి రీసెంట్గా అయితే మూవీస్ మీద ఎక్కువ నాకు ఇంట్రెస్ట్ ఉండదండి వెబ్ సిరీస్ లాంటివి చూస్తా సో వెబ్ సిరీస్ లాంటివి చూస్తా అండి
మీ ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ చూసారా ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్
చూలే అండి మీరు చూశారా
లేదండి మా అన్న చూస్తా ఉంటాడు అప్పుడప్పుడు
వెబ్ సిరీస్‌ని అన్ని హాలీవుడ్ ‌యి జాపనీస్ ఇవే చూస్తా అండి ఎక్కువ జాంబీస్ యి సైంటిఫిక్ యి అవే చూస్తాండి
అన్నీ హిందీచే జపానీష్ అన్ డబ్బింగ్ ఒకటి తీస్తున్నరా తెలుగులో
ఉఉ యాది కొన్ని హిందీ డబ్లో దొరుకుతాయట మేడం
యధ
ఎటు వెళ్ళాలే అండి మీరు ఎటైనా ఎళ్లారా
ఈరోజు మా అన్నని పానీ పూరికి తీసుకెళ్లామని అనుకున్న కాని కొంచెం బిజీగా ఉన్న అని చెప్పేసి ఇగా ఇప్పులాలి తీసుకుపోతరండి తీసుకుపోమంటే కానీ నేనే బడ్జెట్ వెట్టుకోవాలి
ఆహా అయ్యో వాళ్ళ కాడ లెవ్వు కావచ్చు అండి వాళ్ల కాడ ఉంటే వెట్టు
అందుకే నేను కూడా ఏం అడగను అండి పోసాడు సరే అని చెప్పేసి పోలుసుకోబోతా
హు
సరే అండి